హలో
హలో
చెప్పండి హలో
హలో నేను ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి
వంటకాలుగా వంటకాలు వచ్చా అండి మీకు వంటలు చేయడం వచ్చా పిండి వంటలు
చండి మీకచ్చా
ఏం పిండి వంటలు చేయడం వచ్చందండి మీకు
మేము ఇంట్లో సకినాలు అవి కొన్ని ప్రసెస్ తెలుసు పూర్తి పగా ఆ ఇంట్లో వాళ్ళే ఏస్తారు
మీకు గారల్ తెల్సా అండి తెలంగా గాన గారెలు
తెలంగాణ గార తెలిసంది
అవి ఎట్లా ఇస్తాను నేను చెప్తాను లేదండి మీ ప్రాసెస్ కరెక్ట్ తెలివది కదా
అవును
వాటికి
ఏమేమి వేసుకుంటారు
బిపీడి కావాలి
అ
బియ్య పిండి తెచ్చుకొని బియ్య పిండిలో మనము పల్లీలు వేసుకోవచ్చు శనగ పపు ఫేస్కోచ్ సోంపప్పిడి పప్పు వేసుకోవచ్చు నువ్వు పూలు వేసుకోవచ్చు కొందరేమో పప్పలో శనగప్పు వేస్ చేసుకుంటారు దానికి ఆ రెండు ఊర్లే కొందరు ఏమో బబేరుపప్పు నువ్వులు పల్లీలు కలిపి చేస్
హ్మ్ హ్మ్ హు
ఓన్లీ పాప్పులే ఎ చేసుకుం అందులో ఎలి ఎల్లిగడ్డలు జిలకర అవేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఎంత వెల్లిపాయ లెక్కువేసుకుంటే అంత బా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి గ్రైండ్ చేసి వేస్ కోలే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ చిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు గ్రాండ్ చేసి టరు కొం దరేమో ఆ ఎండు కారముంటది గదా పొడి అదివే
ప్చ్ మ్మ్ మిరప్పొడి
మీర్పొడి
మ్మ్
కొందరు అది ఇంకా వాట్లలో అది ధన్యాలు రాకి ఇది పోసుకుంటే కూడా భలే టేస్ట్ ఉంటాది ఇవన్నీ వేస్ మంచిగా కలుపుకోవాలి
కర్వేపాకు కొత్ మీర్
మీరు అది కల్యాణక్ బాగా వేసుకోవాలి
మ్ హ్మ్
వెల్లులి బాగా వేస్కో మంచి గా కలిపించుకోవాలి ఉంచుకున్న తర్వాత కాసేపు ప్పు దాని పైన మూత పెట్టి ఉంచితే మంచి గా ఉంటుంది వేడి నీళ్ల తో చోట్ కూడా కలపచ్చు చిన్న చిన్న బాల్ చేసుకొని చేతితోటి అన్న వత్తచ్ మన దగ్గర ప్లస్ ఉంటది కదా పూరీల ప్లస్
అవును
ఉత్తది కూడా చేపియచ్చు చేపిచ్చుకుంటూ ఆ ఇల్లాగాల్చ మస్తు కరకరలాడే గారెలు తయారయితాయి
మీరు బాగా చేస్తారండి
ఆ మీకు ఏ పిండి వంట రాదా అండి
అ వచ్చదని అంత ఆ ఎక్కువ చేయను ప్రాసెస్ తెలుసంతే
మీరు ఈ కారపూస వేసుకుంటారా మడుగులు అంటారు
ఆ చేసుకుంటాం మేము కారపూస అనే అంటాం మా సైడ్
దాంట్లో రకరకాలు చేసుకోవచ్చు కారపుస పిండితోని
ఆ మేము కారపూస అని అంటాం మేము కారపూస చేసుకుంటాం శనగపిండి తోటి వేసుకుంటాం మేము శనగ పిండితో చేసుకుంటం
అందులోఇంకా ఏమైనాపిండి యాడ్ చేస్తారా
కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటాం చేసుకొని ఆ
అందులో ఏమన్నా వేస్తారా ఓమ్ నువ్వులు
కారం, ఉప్పు జిలకర్ర, ఒమా
ఉ
వేసి కలుపు వాటర్ పోసుకొని కలుపుకోవాలి
ఎలిపెంట కూడా బాగా మెత్తగా దంచ్ చి కూడా వేస్తే మంచిగా ఉంటది
ఆ తర్వాత మనకి కారాపుస గొట్టాలు ఉంటాయి
ఆ
అందులో సైజెస్ ఉంటాయి సన్నము పోసుకోవచ్చు కొంచెం లావ్ పోసుకోవచ్చు అట్లా డిజైన్ కూ గుండ్రంగా అట్లా వేసుకోవచ్చు మనం ఒక పిండి తోటి ఇగ రకరకాలు చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు మేము ఇంగ ఎక్కువ సన్నం పోసుకుంటాం తర్వాత గుండ్రంగా జేసుకుంటారు కదా చె చెకోడిల్లాగా
అవును
అట్లా జే సుకుంటాం కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కారాప్పూస అయితే కొంచం గుండ్రంగా పోసుకుంటే తొందరగా అయిపోతది గంటల
అవును
ఎంత జేసుకున్నా అలసట రాదు
ఉ
ఇగ మనం ఇగ చెక్రాళ్లాగ గుండ్రంగా అట్లా జేసుకోవాలంటే ఇక టైం ఫస్ట్ మొత్తం అవి ఇట్లా చుట్టుకొని పెట్టుకొని తర్వాత కాల్చుకోవాలి నిదానంగా చిన్న మంటపైన కాల్చుకుంటేనే అవి కరకరా అంటాయి లేకపోతే మెత్తగైతాయ్ బాగున్నాయి కారపూస అయితేనే బాగుంటది కరకరా అంటాది తొందరగా అయిపోతుంది
అవును
పిండి వంటలల్ల తొందరగా అయ్యేది అదే
మేమైతే అది కారాపూసి యేసిందంటే చాయ ప్రొద్దున్నే చాయ్ వేసి చాయ్లో కారపూసి వేసుకొని తింటాం మీకు ఇష్టమేనా అట్లా
ఆ మాకు ఇష్టంమే అప్పాలు జేసుకుంటే మేము అట్లనే తింటాం
తప్పకుండా ప్రొద్దున లేసిందంటనేే చాయ్ కావాలే చాయల కారాపూస కావాలే ఒకరోజు కారాపూస ఒక రోజు గారెలు
సకినాలు గూడా యేసుకోని దింటాం మంచిగా టేస్టుంటాయ్ మీరు వేసుకుంటారా సకిలాలు
వేసుకుంటాం అది సకినాలు చాయలా వేసుకొని తింటాం సకినాలు ప్లేస్ మీచ్చ చుట్టా చాండి సకినాలు
వచ్చు
వచ్చా అవి చేయడం
సకినాలు హ వచ్చు వచ్చు
ప్రస్త చెప్
చెప్పమంటారా ఉ మనం పాత బియ్యం తీసుకోవాలి అంటే కొత్త అయితే సకినాలు కరకరాడాయి గట్టి అవుతాయి పాత బియ్యం తీసుకో కొని నైట్ నానబెట్టుకోవాలే మంచి గడుక్కొని
ఉ
కన్బెట్టుకోని
మనం ఎంత తిన్న కానీ కడుగుతే అం త మంచిగుంటయి సకినాళ్లు.
మ్మ్ తర్వాత అది మనం ఒక కాటన్ క్లాత్ లా గట్టిగ మొత్తం వాటర్ పంపేసుకొని పెట్టుకోవలి పొడి పొడేయేదాకా. తర్వాత గిర్ని ప కొవ పిండి పట్టిచ్చికచ్చుకోవాలి.
ఆ
వచ్చిన తర్వాత కంపల్సరీ మనం జల్లెడ పట్టుకోవాలి లేకపోతే అంతా రవ్వ రవ్వ లాంటిది ఉంటది.
అవును
తర్వాత నువ్వులు పోసుకోవాలి ఓమ ఉప్పు ఏస్కొని నీళ్లు ఓస్కొని కల్పుకొని కాటన్ బెడ్షీట్ పైన పోసుకోవాలి.
దీనికి మాత్రం మూడే రకాలు
మూడే రకాలు తొందరగా అయితది ఒక ఎండడం లేట్
ఆ కొం చం ఎండిన తర్వాత
ప్లేట్లతోని తీసి ఆయిల్ల ఫ్రై చేసుకొని తినాల కరకరా అని
కొందరు చేస్తేనైతే గట్టిగుంటయి అసలు తిన్రాకుండా కరెక్ట్ కాలువరు.
అది మంచిగ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాల్తెనె మంచిగ టది లేకపోతే లేపోతే గ తీ అయి హై కంటే పక్కనే మంచిగ దాని మీద మైండ్ పె ధ్యాస పెట్టి అట్లనే ఉండాలి.
ఇపుడు సకినాల్ కాల్సెటప్పుడు కొంద బాగ టప్పు టప్పు అని ఎగురుతా ఉంటాయి. కాల్సే వాళ్ళు కొంచం జాగ్రత్ త్తగా గుడుండాలి
దూరమే ఉండాలే అంటే దాన్లో ఏసిన తర్వాత మనం కొంచెం దూరంగా ఉండాలి. ఒక్కొక్కసారి పేళ్తయ్ ఒక్కొక్కసారి పేళయ్.
అవును కానీ పేలిన సట్నాలే మస్తు కరకరలాడు తయి
ఆ టేస్ట్ మంచి కరకరా అంటయి
నేనైతే బాగా చూస్తున్నా పేలినై ఏవి అయితే పేలినయో అవే కరకరలాడుతయి.
ఆ అవును
ఎ కొం అందరు అనుకుంటరు కదా పేల్ ఈ పల్లేం మాయి మంచిగుంటాయి అనుకు గట్టిగా వస్తాయి
ఆ గట్టిగ అస్తయి మళ్ళా అవి తెల్ల తెల్లగా అని జేత్తరు కొందరు. అవి గట్టి గట్టిగా ఉం
తెల్లగా కాదు మనకు కరకరలాడేటట్టు మంచిగా లైట్ గోధుమ కలర్ వేయించుకోవాలి
అ అట్లా వేయించుకుంటే కొంచెం మంచి
నంచుకుంటే తిన్నాక్కు కొద్ది టేస్ట్ అనిపిస్తది
మళ్ళ అవి అయిపోయినప్పుడే ఎక్కువ దిండిపో
బాగున్నాయి అంటారు
హ్మ్
మా సకినాలయితే పూడు కరకరలాడతయి మీయి
ఆ మాయిగూడ కరకరా అంట అవి అయి పోనా ఇంకా ఎక్కువ తిన బుద్దిఅయిద్ది ఆ చేసుకుంటాం మీరు చేసుకుంటారా
ఆ మేము అరిసెలు చేసుకుంటాం. తప్పకుంట సంక్రాంతికి సకినాలు అరిసెలే కదె ఎక్కువ
అవును
అవే ఫేమస్ ఆ రెండయితే తప్పకుంట చేసుకునే వాళ్ళు కారప్పూస అవి చేస్తారు. ఈ రెండయితే తప్పకుంట చేస్తాం.
అవునండి